హలో.
ఆ వినిపిస్తుందా.
ఆమె వినిపిస్తుంది.
ఆ. ఇంకా ఇంకా ఏం చేస్తున్నావ్ మరి. అయితే ఏందంటె ఆ డబుల్ బెడ్రూమ్ ఉంటయి కదా అడ. సిగ్నల్ ఏ రాదు కాకపోతే కాలనీ లాగా ఉంటది. అ ఏ వైఫై పెట్టించుకోండి ఏముంది.
వైఫై.
అన్ని ఫోన్స్కి వచ్చేస్త. ది బయటికి పోతేనే ప్రాబ్లమ్ ఐనా నువ్వు ఉండనే ఉండవు కదా తియ్యి ఎందుకు.
ఆ అవును కానీ మొత్తం అయితే అన్నే కదా ఒక సిక్స్ మంత్స్.
అయినా ఉంటదేమో మరి మేబీ ఇది లోపలికి ఉందంటన బాగా.
ఆ లోపలికే ఉందాటా.
అవునా లోపలికే ఉన్నాయి అవన్నీ అట్లాంటియన్నీ.
ఉమ్
ఉమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతడు అదే బాధ తెలుసా కానీ ఎయిర్టెల్ టవరు జియో టవరు ఏయ్షన్రూ అని అన్నారు అప్పుడు
హా
ఉమ్ అక్కడ్ ఏసిరు. ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమెకు కూడా వచ్చిందంటే వాళ్ళ ఎన్నో లాక్స్ పెట్టి రిపేర్ చేయిచ్చుకోరు టూ వాష్ రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఒక ఆ కిచెన్ ఒక హాల్ టైప్
ఉమ్ అంతే మనకు వచ్చిన అయిపోవు కదా అట్ల ఎట్ల వతయి ఫ్రీగా.
ఏంటిది?
అవ్వే ఇల్లులు
ఇది ఏమని కట్టించుకున్న ఛీ అప్లికేషన్ పెడతారు చూడు
అప్లికేషన్ పెడితే వచ్చేస్తదా.
ఆ అప్లికేషన్స్ వెడితే వచ్చినాయి అవి ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ ఫైట్ చేస్తే వచ్చినయి అవ్వి
ఆహా
ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినాయి అవి ఆ అట్లనే అయింది కానీ ఏమంటారు ఒక ఇంటి రెంట్ అయితే తప్పుతది కదా ఆ సిటీల ఉన్నందుకు ఉమ్ ఏదో ఒకటి
ఉమ్
అయినా బాగానే ఉన్నాయి అవి కూడా ఎట్ల తెలుసా ఆ కాలనీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా అట్లుంది అది కూడా ఆ పార్క్ కాకపోతే అంత ముస్లిమ్స్ ఎ
అవున
ఆ అటు సైడ్ మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు ఎటు చూడు బురకాలే.
హో కథా
ఆ మళ్ళా చిన్న చిన్న వాటిలల్లనే బ్యూటీ పార్లరు అవి ఇవి అన్నీ ఉన్నయి.
ఆ ఆ అన్నది మమ్మీ టైలరింగ్ కూడా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అన్నది.
ఆ అట్లా ఇట్లా అన్ని ఉన్నాయి నిజం ఆ
ఉహు
ఆ
ఓ
బ
మ్
ఏ
హా హలో
ఆ ఏం చేస్తునా
ఏం లే ఇగో తిరుగుతున్న
మ్మ్ బోర్ కోడు ఇది ఎప్పడి నుంచి వస్తే నేను కాలేజ్‌కి పోయిన అప్పటి వరకు నేను ఒక్కదాన్నే పోవాలి
వస్తా తొందరనే రావడానికి ట్రై చేస్తా
ఒక టూ వీక్సా ఒక టూ వీక్సా
ఏ టూ వీక్స్ ఏంది
అదే టూ వీక్స్ కాదా టూ వీక్స్ రావా ఇంకెక్కువే రావా ఆ తక్కువ నేనా
టూ వీక్స్ ఎక్కువ ఒక
ఆ
ఫైవ్ డేస్ అట్లా గంతే
అవునా ఆ
ఫోర్ డేస్లో వత్తా గంతే అమ్మో ఎక్కువ ఎందుకే
అయినా మీ చెల్లేకి కూడా కాలేజ్ స్టార్ట్ అయితది కదా ఉమ్
ఏం చెప్తాదో ఏమో భయమే
ఏం చెప్తది
హార్డ్ సబ్జెక్ట్స్ ఎన్ఏ ఎస్ఎస్ ఎం త్రీ
ఏ కాదు చదువుతాది సదవదా చెప్పు
చదువుతాది కాని అమ్మ
మరి ఆ ఏమో సాదువుతాది ఎందుకే అనుమానం
ప్తనే ఉండాలి చెప్తనే ఉండాలి ఇట్లా ఒకరు చెప్తే చదువుతాది లేకపోతే ఆమె చదువనే
అదే అదే ఆ కాలేజ్ ఎట్లుందో కదా ఫస్ట్
ఉమ్మ్ అది ఎట్లుందో అ
ఏమో
ఉమ్మ్
ఎట్లానో ఏమో మళ్ళీ ఇప్పుడు అంకుల్ అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారా జనరల్ అమ్మా
మ్మ్ కొంచెం సెట్ అయ్యేదాకా చేస్తానా
అవున్రా
ఆ పచ్చి గాయమే రేపటిదాకా వాటర్
ఏంటిది వర్షం ఎడ కూర్చున్నావా
కూర్చోలే తిరుగుతున్న మొత్తం పచ్చిగా అయింది లోపడికి గి సన్నదానికే అంటే లోపలికి వచ్చేసినానే
ఏ ఫుల్ పడ్డది వాన
ఉమ్మ్
వజ్ రెండైయ్ చూసి పాడదేమోలే అట్లా అని
ఆ సడన్గా స్టార్ట్ అయింది
మీ షోలో అపుడు ఏమంటారు నేను ఇంకొక ఆమె కలిపి తీసు కున్నాం అనలేదా డ్రెస్ త్రీ ఫిఫ్టీది
ఆ
అది అయితే ఇది ఈరోజు అది ఏ కుట్లేయిచ్చుకున్నామని తీసిన అనమాట అది మంచిగ ఉంది తెలుసా త్రీ ఫిఫ్టీ పోయినా గాని మస్ లుక్ ఉంది అంట క్లాస్గా ఉంది అ డ్రెస్ కాచట్
కుట్టించుకున్నావా
ఆ మమ్మీ కుటింది సైడ్ మంచి ఉంది మీషో బెటర్ అనిపించింది నాకు మనం ఆడ ఈడ ఓయ్ ఎత్తుకోడం కన్నా నిజ్జం త్రీ ఫిఫ్టీకి ఎమస్ తే కదా ఆడ కూడా అంతే ఉండే మొన్న
ఆ
కాద సేమ్ గట్లనే
ఆ
సేము అట్లనే ఉంది అంటున్నా కాలర్ నెక్ మంచిది అనుకుంటున్న
అనుకుంటా కదా నాకు
పింక్ కలర్
ఇంకా
పింక్ కలర్ దండి ఇట్లా బర్డ్స్ వస్తాయి సూపిలే అనుకుంటా అది
సోకే
చెప్పదే ఫుల్లు కోతులు పాపం వాటికి ఏడికోవాలో అర్ధమ్ అయితలేదు వర్షమ్కి అటు ఇటు తిరుగుతున్నాయి ఆ ఉన్నాయ అట్ సైడ్ కూడా
ఆ బిల్డింగ్ లో యిట్డ పక్కన కొత్తరు కడుతురు ఆడ సజ్జల మీద వంటన్నాయి
అదే పాపం ఎం ఎస్తే ఎటు పోతాయ్య వర్షం వాడు తుంది కదా
ఉమ్
చెట్లు చెట్లే ఉన్నాయి అన్నాయి ఆ చెట్ల మీద ఉంటున్నాయి చీ ఒకటైనా గాని ఉంటన్నయి బయటికి పోవాలి అన్న భయమే ఉమ్
అ ఇడ ఏమక్కువ చెట్లు లేవు అన్న ఏమ కిల్లా ఏమనాతే కొట్టేపిచ్చింది ఇంటి ముందు చెట్లుంటే
ఆ అప్పుడు మా గల్లీలో గుడా అంతె దేని కోసమే కొట్టి పిచ్చిరు స
ఉమ్ హు హు
చాలా పూలు బూసింది తెలుసా సన్న జాజీ పూస్తున్నాయి మల్లెపూలు పుచ్చింది ఇంట్లో సన్న జాజి అయితే అటు సైడ్ ఓతే గాల్ స్మెల్ వస్తది తెంపుతాలేము ఈ రోజు తెంపలే వర్షం పడ్డది కదా నిన్న వీలుకాలే తెంపుడు ఈ రోజు వీలుకాలే ఖతం చీకటై పెళ్ళా ఫుల్లు స్మెల్ వస్తున్నాయి అవంతా ఎండిపోయి వాడితే దాని పైనే ఉంటున్నాయి అన్నీ ఊహూ ఇది దొడ్డువి ఆ ఈ దొడ్డు మొగ్గలు అయితే కొంచెం పూషినాయి కానీ మనకి తెంపనీకు వస్సినా సండే అయితే మొత్తం ఇట్లా సన్న సన్న అంటే కూడా ఇగ రోజు అయితే నేను రోజ్ పూలు అయితే తెంపి వాటిని ఏంలా ఏమంటారు ఎండ పెడతాను రోస్ పౌడర్ చేసుకో
ఎండ పెడుతున్నా
ఊ అవి మళ్ళా ఊకే కింద పడిపోతున్నాయి ఎవరు పెట్కోరు ఏం లే ఇక దేవుడికి పెట్టుకునేది కూడా ఏం లేదు లేదు కదిగా పువ్వులన్నీ మేస్తాయి ఎవరు తెంపుకొని కూడా పోతారు ఎవరైనా చూస్తే తెంపుకొని పోతారు అడిగి ఎవరివో వాళ్ళు కూడా తెంపుకోవచ్చు తీసుకోని పొతారు వాళ్ళు కూడా తీసుకోపోతారు ఇగ అవేట్ల అవి
ఆ
హ
ము ముహు ముహు
ఏం స్పెషల్ మరి రోజు
ఆ
ఏం స్పెషలు
ఎగ్గు నేనే ఏసినా మామ్ పొద్దున ఫైవ్ కి పొయ్యిర్రు
అవునా ఆ మరి అంత తొందరగా పోతేనే ఇప్పుడొస్తది
పొద్దున ఐదుకు పోతే ఇప్పుడొచ్చిర్రు
ఓన్లీ అక్కడికే వెళ్ళరా
అత్తవాల్లి
ఆహా
త్త వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతోని కలిసొచ్చి
ఊ
పడిపోయి మళ్ళా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి కోసేపు ఉండి తినేసి వేతనా ఐతే ఇగ
ఆల వర్షం ఏం లేదట
ఆ
ఈడనే ఉంది ఊమ్
అఓ